మడి విడి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి నేను వర్క్ చేస్తున్నానండి అప్పుడప్పుడు కొంచెం మెహందీ డిజైన్స్ అదంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను
అవునా
ఇప్పటి వరకు అదే చేసుకున్నానండి ప్రాక్టీస్
ఆ బాగా చేస్తారా అండి బాగా వేస్తారాండి మెహంది డిజైన్స్
ఇంతకు ముందు బాగా చేశానండి అది ఇప్పుడు కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఉండబట్టి అది చే కష్ట మవుతుంటే చేయట్లేదండి ఇగ ఆ మళ్ళీ అప్పటికి ఇప్పటికి డిజైన్స్ వేరున్నాయి కదండి చాలా మారిపోయినాయి అప్పుడు మనం ఎలా వేసినా కూడా నచ్చింది గానీ ఇప్పుడు అలాంటి డిజైన్స్ కి ఎవరు ఒప్పుకోట్లేదు అదే కొన్ని తప్పుగా ఉన్నాయండి డిజైన్స్ లో
ఇపుడు మోడల్స్ బాగోచ్చాయి కదా అంటే యూట్యూబ్లలో ఇన్స్టలలో చుపే తూ ఉంటారు కదా
బో ఆ డిజైన్స్ కి పేర్లు కూడా అండి మళ్ళీ
ఆ పాకిస్తాని మెహంది అని ఈద్ మెహంది అని అరబిక్ క్లాసికల్ వెరైటీ వెరైటీ పేర్లు పెట్టి బ్రైడల్ మెహందీ
అబ్బా వాటి పేర్లతోనే మా కన్ఫ్యూజ్న్ అండి రోజు కొన్ని కొన్ని సింపుల్ సింపుల్ స్టెప్స్ చూస్తాను యూట్యూబ్ లో చూసి బా బుక్ మీద గానీ పేపర్ మీద గాని లేకపోతే డైరెక్ట్ కోన్ తోటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటానండి
అవునా మంచి పని చేస్తున్నారు కొంచం ఎలా అయితే మనం ఇగ వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మెహందీ వేయ్యడి అని అడగ అడగకుండా మనది మనం నేర్చుకోవచ్చు ఇంకా వేరే వాళ్ళకి కూడా వేయొచ్చు
ఆ వేరే వాళ్ళకి కూడా వేయ్యొచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టే వా ళ్ళ వాళ్ళకేమని వీళ్ళకేమని చెప్పించుకునే బదులు మనమే వేసుకోవడం బేట కదండి అందుకని నాకు లిటిల్ బిట్ వచ్చు ఇంక కొంచెం తిరగాలి కాబట్టి ఈ వాళ్ళ మోడల్ బట్టి మోడల్స్ మనం తెలుసుకోవాలి కాబట్టి కొంచెం లోటస్ రోజ్ ఫ్లవర్ ఇవన్నీ ఉండే కదండి ఇప్పుడు ట్రెండింగ్ అవే నడుస్తున్నాయి మెహందీ డిజెన్స్ లో
ఊ అవునండి వెరైటీ డిజైన్స్ చాలా ఉంటాయి
ఇప్పుడు బ్రైడల్ ఇప్పుడు మ్యారేజ్ అనుకోండి అ వాళ వాళ్ళ పిక్చర్స్ వేస్తున్నారండి హ్యాండ్ మీద
అవునా
వాళ్ళ బొమ్మలు వేపించుకొని చేస్తున్నారండి నేను అదే ట్రై చేస్తున్నా ఆ ఫోటోస్ మళ్ళీ ప్రెగ్ ప్రెగ్నెన్సీ అప్పుడేమో ఉయ్యాల వేపించుకుంటారండి చేయి మీద ఒక చిన్న బేబీ ను ఉయ్యాల వేపించుకుంటారు ఊ బ్రైడల్ అంటే పెళ్ళి అప్పుడేమో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్రాయింగ్ వేపించుకుంటారండి చర్స్ ఆ ఒక్కొక్క ఒకేషన్ కి ఒక్కొక్క ఫోటో ఉంటది
ఉహు
ఆ
ఇందులో కూడా మోడల్స్ చాలా ఉన్నాయి
ఆఆ ఇప్పుడు ఆన్లైన్ లో దొరుకుతున్నాయండి వాటి బుక్ మెహంది ఆర్ట్ బుక్ అని మీషోలో చెప్తున్నారు చూపిస్తున్నారు అయితే నేను బుక్ చేసాను కాని ఆర్డర్ క్యాన్సల్ అయిపోయిదండి
అవునా అండి
ఊ అందుకే ఇగ వద్దు అనేసి ఏం చేస్తున్నాంటే పెద్ద బుక్ నేనే తీసుకొని ఇంట్లో రోజు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా ప్రాక్టీస్ చేస్తున్నా ఫస్ట్ పెన్సిల్ తోటి తర్వాత మెహందీ తీసుకొని డైరెక్ట్ బుక్ మీద వేస్తున్నానండి అయినా చాలా టఫ్ గా ఉందండి పెన్సిల్ త పెన్తో వేయడం వేరుంది మెహందీ డిజైన్ మెహందీతో వేయడం వేరుందండి
అవునా అండి
ఆ మీరు వేస్తారండి డిజైన్స్
నాకు రావండి ఇంకా ఎక్కడికైనా వెల్ అయితే ఇగ మా వాళ్ళు ఉంటారు కదా ఇక మరదల్లు మా చెల్లె అయితే వాళ్ళతోనే వేపించు ఉంట ఇగా
అహో
ఇంగ ఎక్కువ నేను ఇంట్రెస్ట్ పెట్టను మెహందీ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉం టాది కానీ నాకెందుకో ఇంట్రెస్ట్ ఉండదండి
ఆ
చాలా మందికి ఇప్పుడు చెట్లకు అయితయి కదా ఆకుది
ఆ గోరింటాకు
గోరింటాకు అనేది ఇవన్నీ ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు కానీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏమో టైం దొరకదు టైం దొరికినప్పుడు ఏమో
ఉండదు మళ్ళీ ఏపీచుకుందాం అంటే వేసే వాళ్ళు దొరక కరు మనకి ఆ
ఇ అలానే ఎక్కువ పెట్టుకోననండి నేను
హ్మ్
హ్మ ఆ టైలరింగ్ కట్ కటింగ్ వచ్చు ఇంకా ఈ మద్ లనే నేర్చుకున్నా కాకపోతే ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయలేదండి
కట్టింగ్ వస్తే చాలండి ఆ కటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ టైలరింగ్ అంటే ఎవరైనా మి మీద కుడుత కూర్చుంటారు అది తిప్పుతారు కానీ ఇది ఇదే మెయిన్ ఆండీ కట్ ఇంగ్ లోనే బ్రెయిన్ పెట్టాలి బాగా
అవునండి కటింగ్ నేర్చుకున్నా ఆ ఇంక నేను ఏం చేస్తా అంటే మా అమ్మకు కొంచెం స్టిచ్చింగ్ వచ్చు
ఆ
అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి షే బట్టలు కట్ చేసిస్తే అమ్మ కు
అవునండి బాగుంది ఇదేదో నాకేమో కుట్టి నేనేమో కుడతాను నాకేమో కటింగ్ అంతగా అర్థం కాలేదు హ్మ నాకు కటింగ్ రాద్ అండి డ్రెస్ ఏదైనా కు గల్ల వేస్తాను నెక్ వేస్తాను షేప్ పట్టి లవి ఏస్తాను డ్రెస్ మొత్తం కుడతాను కుట్టమంటే
హ్మ నాకేమో స్టిచ్చింగ్ రాదండి ఇంకా పర్ఫెక్ట్ కాలేదు జస్ట్ క్యాస్యువల్ గా కు కుట్టాను కాని కొంచెం ఇంట్రెస్ట్ పెడితే వస్తది
అవునండి
టై టైం దొరకదు ఇక మనకు అప్పుడేమో చదువుకునే రోజులలో టైం సరిపోదు చదువుకోడానిక్ కి ఇప్పుడు చేద్దామన్నా ఈ పిల్లలు ఎక్కడ చేయనిస్తారండి
కానీ కుట్టడం స్టార్ట్ చేస్తే మాత్రం మనకి రెస్ట్ ఉండదండి ముఖ్యం అదయితే హు అది ఒక్కసారి మనం బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి బ్లౌజులు కుట్టమని ఫాల్ ఏమని డబుల్ స్టిచింగ్స్ చేయమని డ్రెస్లు కుట్టమని హ్మ మస్తు ప్రాఫిట్ ఉంటదండి కానీ రెస్ట్ ఉండదండి బాగా పని హార్డ్ వర్క్ చేయాలి దానికి
అవునండి
డిజైన్ అంటారా ఆర్డర్ వచ్చినప్పుడు వేసుకోవాలి అ దానికి అంత ఉండదు కాని ఈ టైలరగ్ చేసినాం అను కొండి ఇళ్ళంతా బట్టలే ఉంటాయండి
హా అవును టైలర్స్ వాళ్ళ టైలర్స్ దగ్గరకి ఏళ్తు తెలూస్
అవును టైలర్స్ దగ్గర ఎన్ని ఉంటాఏమో అమ్మ బయట వాళ్ళ ఎందుకు ఇప్పుడు మనం జరగ కుట్టి కుడుతున్నాం అని తెలిస్తే చాలు మనోళ్లే ఇస్తారు మన చెల్లెళ్ళు అమ్మ వాళ్ళు పిన్నీలు పెద్దఅమ్మలు వీళ్ళే ఇస్తారు బయట వాళ్ళే మనకెంతకి ఇంకా నాకు హ్మ్ నాయకు కట్టండి నాయకట్టండి నేను తీసుకొతారు ఇంట్లో పెట్టి పోతారు హుహు అది కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి ఇక అయిపోతది
అదే నేర్చుకుంటాను ఇగ మల్ల ఇక కొంచెం ఇగా నీ పిల్లలు స్కూల్కి వెళ్తే ట్రై చెయొచ్చయా ఇగ
ఇప్పుడు ఇక మిషన్ ఒకటి తీసుకోల్సి తీసుకుంటే మెల్లమెల్లగా అది కూడా వస్తు ది ఇప్పుడు మోటరే కదండి తొక్కడం ఏం ఉంది మోటర్ పెట్టుకోవడమే
మోటర్ పెట్టుకోవాలి గానీ కొంచెం ప్ర అది కూడా కొంచెం ఉండాలి కదండి ప్రా ప్రాక్టీస్ అనేది ఉండాలి దానిది కూడా
అవును ఇగా మీకు పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడు మోటర్ పెడితే తొందరగా అయిపోత్
తొందరగా అయిపో అవునండి ఇప్పుడు కూడా అందులో కూడా చాలా మోడల్స్ మంచిగా నేర్చుకుంటే మస్తు కుట్టొచ్చండి
అమ్మో అసలు ఎవరైనా డైరెక్ట్ బట్టలు ఎవరు తీసుకోవట్లేదండి తాన్లో మెటీరియల్ తీసుకో ఉంటున్నరు దాని కాంబినేషన్ లైవ్స్ అవన్నీ తీసుకొని ఒక సెవెన్ మీటర్స్ వరకు క్లాత్ తీసుకుంటున్నారు ప్లెయిన్ క్లాత్ తీసుకొని మోడలింగ్ చేపిచుకుంటున్నానంత డిజైన్ ఏపిచుకొని ఇక్కడ సిటీ లో మొత్తం అదే ఇప్పుడు మనం షాప్ లోకి వెళ్ళి కాటన్ డ్రస్ ఎట్లా తీసుకుంటామో వర్క్ డ్రస్ ఎట్లా తీసుకుంటామో దానికి ఆపోజిట్ ఇక్కడ ఐతే క్లాత్స్ తీసుకుంటారు మంచి మంచి క్లాత్ శారీస్ ఏ ఇగ శారీస్ తీసుకుంటూ శారీస్ మీద మొత్తం డ్రెస్సులు మోడల్ మోడల్
వాళ్ళు మనం కావాల్సినట్టు కుట్టిస్తరు ఇగ
ఆ మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్
అవున్
మొత్తం టైల్ వాళ్ళ దగ్గరనే ఉందండి ఏష్ షాపులల ఏదైనా అమ్మినా అది జస్ట్ ఫ ఫెస్టివల్స్ కోసమే మనం భారీగా తీసుకునేటివి
అవునా
ఇంకా అండి ఇంకేం నేర్చుకుంటున్నారు స్కిల్స్
స్కిల్స్ ఇంకా ఏం లేదండి ప్రెజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాం
ఉహు
నెస్ట్ అటు ఇటు స్టిచింగ్ అనే నేర్చుకున్న బ్యూటిషన్ కూడా కొంచెం నేర్చుకున్నా గాని పర్ఫెక్ట్ ట్ నేర్చుకోలేదండి
ఆహా బ్యూటిషియన్ కూడా బా దండి నాకు అది చాలా ఇష్టం బ్యూటీషన్ నేర్చుకోవాలని
అవునా ఐబ్రోస్ చేయడం నేర్చుకున్నా కానీ పర్ఫెక్ట్గా రాలేదండి ఇంకా అది కూడా నేర్చుకోవాలంటే ఇప్పుడు చాలా మనీ పె స్పెండ్ ఇవ్వాలి నేర్చుకోవడానికి టైమ్ స్పెండ్ చేయాలి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నరు కాబట్టి కొంచెం కుదరదు ఇగా
అమ్మ
ఇవాళ్ళ రేపు ఆన్లైన్ లో కూడా నేర్పిస్తున్నారు కదా ఆన్లైన్ కోర్సులు కూడా వచ్చినయి మనం గాని కొంచం మనకు టైం దొరకాలిగా
అంటే టైం దొరకాలి
ఊ
ఊ ఇప్పుడు బ్యూటీషియన్ అంటే దానికి మళ్ళీ మనమే మెటీరియల్ తీసుకోవాలండి కాస్మెటిక్స్ అన్ని మనమే తీసుకోవాలి
మనమే తీసుకోవాలి అవి ఎలాంటివి యూస్ చెయ్యా లి ఏంటిది అనేది మనకు పర్ఫెక్ట్ తెలియదు
అవును వాటి ప్రొడక్ట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి తీసుకోవాలి మళ్ళీ పేమెంట్ వేరే ఉంటది ఫీజ్ వేరు ఉంటది కాస్మెటిక్ సేర్ ఉంటది పెద్దది ఆ ఒక ట్వంటీ థౌసండ్ వరకు ఐతదండి సింపుల్ గా
ఆ
మళ్ళ హెయిర్ స్టైల్ నేర్చుకోవాలన్న కూడా మనమే తెచ్చుకోవాలండి హెయిర్ కోమ్స్
ఊ
వాటికి వేరుంటాయి మన ఇంట్లో వాడేలాగ ఉండవండి హెయిర్ కోమ్స్
అవునా
దోవ్వేన తీసుకోవాలి వాళ్ళు ఫ్యా ఫ్యాన్ కూడా మెయింటైన్ చేయాలి మళ్ళీ ఆ హెయిర్ స్ట్రేట్నింగ్ మిషిన్ అని కర్లీ హెయిర్ చేసే మిషిన్ అని చాలా పెద్ద రిస్కేనండి ఇగ
అవును
ఒక మనిషిని రెడీ చేయ్యాలంటే మినిమం టెన్ థౌసండ్ అండి ఒక పర్సన్ ని పట్టుకున్నామంటే
ఆహా
హు
మొన్న నేను ఒక ఫంక్షన్ క వెళ్ళా వెళ్తే వాళ్ళు పెళ్లికూతుని రెడీ చెపియడానికి బ్యూటీ సియాన్ ని పిలిపించారు ఇద్దరు ఎళ్లారండి ఎప్పుడు ఈవినింగ్ సిక్స్ కి వెళ్ళారు లోపలికి
ఆ
పెళ్లికూతురిని రెడీ చేయడానికి సి ఆరింటికి వెళ్తే మళ్ళీ నైట్ తొమ్మిది పదింటికి వచ్చిరండి బయటికి
మా అమ్మ అంతా సేపు పట్టిందా అండి
అంత సేఫ్ పట్టింది నేను ఎందుకు వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ ఏం చేయ్యారు జస్ట్ సింపుల్ మొత్తం రెడీ అయి ఆమె కొంచెం ఉండే ఇంక ఆమెకి ఏమన్నా మేక్ అప్ ఎసిర అసలు వామ్మో ఫుల్ మేకప్ ఎస్సీరు అసలు పెళ్ళి కూ
మేకప్ మళ్ళీ శారీ డ్రైపింగ్ అని కొత్త ట్రెండ్ నడుస్తుంది కదండి
అవునం ఆ మొత్తం వాళ్ళే చేస్తున్నారు కదా మొ త్తం రెడీ చేసి డైరెక్ట్ గా తీసుకొని వెళ్లరిగా వాళ్ళు పెళ్ళి కూతుర్ని
ఆ అంటే శారీయా లేకపోతే ఎం
లేదండి అంటారు కదా పెళ్లి కూతురికి రిసెప్షన్ కి
సరేనండి మరి
ఓకే అండి
ఓకే అండి థ్యాంక్ యూ అండి